హలో
వినిపిస్తోందా
ఎస్ వినిపిస్తుంది
ఆ కాల్ చేసా నేను చేస్తే ఆ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది రాయచోరు నుంచి ఫార్టీ సిక్స్ అరౌండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది
మ్
ఒకవేళ నువ్వు మదన్పల్లి నుంచి రావాలి అంటే డైరెక్ట్ గాలివీడికి వచ్చి గాలివీడు నుంచి ఆ బస్సెస్ అవి ఇంకా ఉండవు వాళ్ళుొచ్చి పిక్ చేసుకోని వెళ్తారంట
హా
ఒకవేళ రాయచూర్ నుంచి వస్తే బస్సెస్ చాలా తక్కువ అంట ఉండేది
ఓ అహా
ఆ ఊరికి సో కార్ అయితే బెస్ట్ కానీ
మ్
ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేటప్పుడు అ వాళ్ళు వన్ కీ అలా వచ్చేలా రండి అనింది
మ్ ఎందుకు
వన్ వన్ థర్టీ అంటే అదే లెవెన్ థర్టీ లెవెన్ లోపు కూర్చోవాలంట మ్ దాని తర్వాత అలా అలా మీరు వన్కివచ్చినా సరిపోతుంది అనింది
మ్
సో అది నేను మాట్లాడింది ఇప్పుడు నేను రావాలి అంటే ఇక్కడ లెవెన్ థర్టీకీ స్టార్ట్ అయ్యి అక్కడ మనం వన్ అవర్ పైన పడుతుంది. వన్ అవర్ ఈజీగా పడుతుంది వెళ్ళడానికి. రాయచూర్ నుంచి
మరలా
మరి ఎలా అదే ఇప్పుడు ఒకవేళ నేను వచ్చాను అనుకో కార్ తీసుకొని వీళ్ళని వదిలేసి వచ్చాననుకో రిటర్న్ మనం రావడానికి చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే వెళ్ళడానికి వన్ అవర్ రావడానికి వన్ అవర్. మధ్యలో అట్లీస్ట్ వన్ అడ్ హాఫ్ అర్ వన్ అవ వన్ అడ్ హాఫ్ అవర్ ఉంటాం. టోటల్ త్రీ అండ్ ఆఫ్ అవర్. వాళ్ళు ఆలోపు తినేసింట ఉంటారు కదా. మా మమ్మీ వాళ్ళు వాళ్ళకి రిటర్న్ ఎలా అని
మ్
అంటే అలా కార్లో పిలుచుకొచ్చుకొని మళ్ళీ మీరు వెళ్ళిపోండి అని చెప్పలేం కదా? అందుకు ఆలోచిస్తున్నా ఏం చెప్పాలా అని. మరి అందులో తక్కువ కూడా లేదు ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది. ఫ్యూవల్ ఇక్కడ నుంచి సిక్స్టీ సిక్స్ వన్ ట్వంటీ వన్ థర్టీ కిలోమీటర్స్కి ఫ్యూల్ వేపియాలి. మైలేజ్ టెన్ కిలోమీటర్స్ యే
ఆహా!
టెన్ కిలోమీటర్స్ అంటే అరౌండ్ టెన్ ఇన్టు హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఫ్యూయల్ అవుతుంది.
అమ్మ
ఆ కార్ పెద్ద కార్ కదా మైలేజ్ టెన్ కిలోమీటర్సే వస్తుంది. ఊ ఆ లెక్కన చూసుకున్న వెళ్ళడానికి సెవెంటీ రావడానికి సెవెంటీ వన్ ఫార్టీ టోటల్. అంటే ఫోర్టీన్ లీటర్స్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్. ఫిఫ్టీన్ హండ్రెడ్కి పట్టీయాలి. పెట్రోల్ సరే డీజిల్ పోను రాను
నువు రావా
ఏమో నాకు అర్థం కావట్లా రావాలి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫియల్ వెయ్యాలి రిటర్న్ వచ్చేకి కష్టపడాలి అంటే ఇంకా ఇంట్లో చెప్పాలట వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాలి. ఎందుకంటే మా మమ్మీ ఒకటైతే పెద్దమ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వేరే ఆంటీలు కూడా ఉన్నారు కదా. ఆ అందుకు
ఆ
వైషూ చెప్పింది రండి గయస్ ఏం కాదు ఎవరు రాట్లేదు మా వాళ్ళు అని
ఆ
ఉ
మరేం చేద్దాం నువ్వేటి
అదే నాకు ఏం చెయాలి అర్థం అవ్వట్లేదు అంటే నేను డిసైడ్ అవ్వలేకపోతున్నా నేను ఇప్పుడు ఇక్కడ నుంచి రావాలి నేను మళ్ళీ రిటర్న్ వెంటనే రాలేను. రావాలి అనుకున్నా కూడా మినిమం వన్ అవర్ ట్రావెలింగ్కే అవుతుంది. కదా
అవును
ఆ అప్పుడు చాలా ఖర్చు అవుతుంది
మ్
ఫిఫ్టీన్ హండ్రెడ్ సీయల్కె అయిపోతుంది
మళ్ళీ మీ ఆంటీస్ని కూడా దింపాలిగా నువ్వు ఇంట్లో
అంతా కలిపి ఒకవేళ అదే వాళ్ళని దింపాలి అంటే నేను ఆ టైంకి వెళ్ళాలి ఆ
వదిలేసి వెళ్ళిపోండి అంటే బాగోదేమొ
అస్సలు బాగుండదు
హ్మ్
అందులో మా నాన్నకి నేను ట్వెల్వ్ కిలోమీటర్స్ అనే చెప్పా కదా హాఫ్ అన్ అవర్ రెండు ఒక గంటలో వచ్చేస్తా వచ్చేస్తా అనుకుంటాడు వాళ్ళ తినే గ్యాప్లో నేను పోయి యొ చేస్తా మళ్ళీ వీళ్ళ నెక్కించుకొని వస్తా అనుకుంటుంటాడు మ్ అది
ఇంకా నువ్వే డిసైడ్ అవ్వాలి నువ్వు ఎలా ని
మ్ మరి ఏం చేయాలి చెప్పు బోల్
అంటే నీకే ఆంటీస్ని పిలుచుకొస్తున్నావంటే వదిలేయాలి నువ్వు అక్కడికి వచ్చి పోయేదే ట్రావెలింగే వన్ అవర్ అంటే ఎలా
మ్ అవును
వన్ అవర్ అంటే మధ్యలో లో నీకు వన్ అవర్ త్రీ అవర్స్ వాళ్ళు అక్కడ పెళ్ళిలో ఉండరు కదా వన్ అవర్కి అంత అయిపోతుంది వాళ్ళకి
వాళ్ళు జస్ట్ తినడమే కదా తెలుగు పెళ్లి కూడా కాదు
మరి త్రీ అవర్స్ వెయిట్ చేస్తారా
చెయ్యరు వాళ్ళు ఇంక బస్ లో వెనక్కి రావాలి అంటే అట్లా చెప్పలేం కదా మా నాన్న కూడా అంటే పర్పస్ పెళ్ళి సో దాని కోసం వెళ్ళాలి అన్నట్లు ఉంటాడు
మ్
అందుకు ఆలోచిస్తున్నా ఏం చెప్పాలి ఏం చేయాలి అని ఫ్యూయల్ అయితే ఎక్కువ అవుతుంది
మ్
కారు
ఇంకా నీకు రావాలని ఉందా లేదా
నాకు రావాలనే ఉంది కానీ ఇవన్నీ చూసిన తర్వాత అంటే అంత కష్టపడాలా అనిపిస్తుంది
మ్
అంటే అందులో డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు కదా మ్ రాయచోటికి అయితే కార్లనే రావడం రావడం అయితే పక్కా
హా
ఆ కార్ అసలు వాడట్లేదు అని చెప్పి మా నాన్న పెళ్ళికి కారు వేసుకెళ్ళమని చెప్పాడు
ఉహుహు హు
సో ఇంక కార్ తీసుకురావాలి ఒకవేళ నేను అక్కడ నుంచి బస్సు లో వస్తామన్నా డైరెక్ట్ బస్సెస్ లేవు హ్మ్
ను బస్లో బస్ బస్సు మీద డిపెండ్ అయ్యావంటే అది ఇంకా లేట్ అయిపోతుంది కదా నువ్వు ఎలా అయినా ఆంటి వాళ్ళని దించాలి అంటే మళ్ళీ బస్ ఆప్షన్ నువ్వు పెట్టుకున్నా అంటే అది బస్ దొరకపోతే ఇంకా ఇంకా గంట లేట్ అవుతుంది ముందే అవి పల్లెల్లో పల్లేలకి వెళ్ళాలి అంటే ఇంగా ఆ బస్సు ఎప్పుడోస్తుందో మాకు వాళ్ళకు మూడే మూడు బస్సులు తెల్లారి మధ్యాహ్నం సాయంత్రం అట్లు ఉంటాయి అలా అయితే
అదే చెప్పింది సేమ్ వైషూ కూడా త్రీ ఏ బస్సెస్ ఉన్నాయి నేను చూసినంత వరకు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అని
ఒకవేళ ఆ బస్ మిస్ అయిపోయింది అనుకో మళ్ళీ ఏం చేయాలి ఇంకా
ఆ
కష్టం కదా
నువ్వే ఆలోచించు కొంసేపు ఎలా రావాల వద్దా ఇలా అయితే ఎలా అని
నాకేం రావాలనే ఉంది కానీ ఇవంతా ఉన్నాయి కదా అందుకు ఆలోచిస్తున్నా
చించే
మరి ఎలా ఇప్పుడు ఫ్యూయల్
ఒకసారి ఆంటీకి ఒకసారి అడిగి చూడు
వీళ్ళు ట్వెల్వ్ కిలోమీ పక్కనే కదా ఎంతసేపు వెళ్తావ్ ఒక వన్ అవర్ ఎక్స్ట్రా అయితే నేను ఉంటా వెయిట్ చేస్తాంలే అన్నారు అనింది కానీ వన్ అవర్ లో రాలేం కదా
అవును
యాక్టువల్గా ట్వెల్వ్ కిలోమీటర్స్ అంటే మహా అంటే హాఫ్ అన్ అవర్ వెళ్ళి ఒక వన్ అవర్ అక్కడుండి వచ్చేసేలా టూ అవర్స్ లోపు వచ్చేస్తావు కదా
ఉహుహు
తను ఇంకా టూ కి అట్లా బయలుదేరిపోతాం అనుకుంటూ ఉంటారు
హ్మ్
అది అవ్వదు కదా ఇప్పుడు నేను అలా అని చెప్పి ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అని చెప్పా అనుకో అసలకే పంపరు కదా
హ్మ్ అవును
ఒకవేళ నువ్వు వెళ్తే ఎలా వెళ్తావు నువ్వు వెళ్తావు ఎలా వెళ్తావు
హలో
హలో
ఆహాహా
నువ్వు నువ్వు వెళ్తే ఎలా వెళ్తావు
నువ్వు రాయచోటుకి నువ్వు వస్తాను అక్కడి నుంచి పోదామంటే అక్కడికి వస్తా లేదు నువ్వు రావట్లేదు అంటే ఇంకా బస్సు చూసుకొని పోతా
అో రావాలి అని అక్కడ ఇప్పుడు వీలు వెళ్ళిపోమని నేను చెప్పలేను అట్లా డైరెక్ట్ గా వామ్మో అయితే నేను పోతాంలే అన్నట్లే అనింది ఇందాక కానీ అట్లా వదిలేలేం కదా
అవును
కార్లో అక్కడ వరకు పిలుచుకొచ్చి మళ్ళీ మీ మీ దారి మీరు చూసుకోండి
అవును
అ
మరేంంచి
అందులో ఆ కారు నాది కూడా కాదు
ఉ
నచ్చినట్టు చేయడానికి ఏం చేయాలి మరి
నువ్వు బస్సులో వచ్చినా అది కుదరని పని నువ్వు రి రిటర్న్ వెళ్ళడం టైం
ఏంటి ఏంటేంటి
ఉహ్
ఏంటి
నువ్వు ఒకవేళ బస్సు అనుకున్నా కూడా అది టైంకి వెళ్ళలేవు అని
అదే బస్సు అయినా టైం కి వెళ్ళలేము అలా అని చెప్పి ఒకవేళ సర్లే చూద్దాం ఫాస్ట్ గ వచ్చేద్దాం అని వెళ్ళాం అనుకో అక్కడ ప్రశాంతంగా ఉండలేం ఫాస్ట్ ఫాస్ట్ గ రావాలి అని ఉంటుంది కదా
అవును
అదో తలనొప్పి వెళ్ళినట్లు కూడా ఉండదు మళ్ళీ
ఉం క్యాక్కరరి
అదే తెలియట్లేదు ఏం చెయాలి అని ఉ సరే ఆగు కట్ చేస్తున్నా
ఉ